హలో
హలో
హాయ్ రా బాగున్నావా
ఆ బాగున్నా అక్క మిరుగున్నారా
ఏం చేస్తున్నావ్ ఆ బావున్నాను బావున్నాను ఆ వినిపిస్తుందిరా ఏ ఏం చేస్తున్నావ్
ఏం లేదు అక్క కాలీ
తిన్నావా టిపిన్ చేసినవ
ఆ ఆ తిన్నక్క ఇప్పుడే తిని కూర్చున్న మీరు ఫోన్ చేసారు
ఏమి టిఫిన్
టిఫిన్ ఇడ్లీ అక్క
అ ఆహా
హు మీరేం చేస్తున్నారు
ఏ హు తిన్నాను ఇప్పుడే తినేసి వచ్చినాను
ఆ
హ్మ్మ్
కాలేజ్ కెల్ దక్క ఇయ్యాల
అయిపోయినయ పనులులన్నీ ఆ మా కాలేజ్ ఈరోజ ఈరోోజు మాకు కాలేజ్ లేదు అదేదో రియన్బైస్ గురి ఇష్యూస్ ఉన్నాయంట సో లేదు ఇ కాలేజ్
ఆఓ
ఆ
ఏం టిఫిన్ జేసవ్ ఇయ్యాల
కిచిడి
కిచిడి ఆ అదే
రోజు టిఫిన్స్ చేస్తారా అంటే ఏదైనా ఒక టిఫిన్ గుడ్ మార్నింగ్
ఆహ రోజు జయనక్క ఎప్పుడో ఒకసారి
అవునా
ఆ రోజు జేయను నేను మా హస్బెండ్ మా పిల్లోడు
ఆహా ఇక చిన్న పిల్లడు కాబట్టి పని ఏం చేసుకొనియ్యాడు అనుకుంటా కదా
ఆ
ఆ మరి పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడు
ఆ ఇప్పుడు అయిపోయింది అక్క ఇప్పుడే బట్టలు పిండేసి అన్ని పనులన్నీ చెసేసుకొని ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా
ఆహా
సే అప్పా ఎప్పుడ పిల్లోడు పడుకొని లేసిండు ఆల్రెడీ
హ అవునా
డోర్ని ఒకటే కొద్తుండు
అ చిన్న పిల్లగాడు కాబట్టి
దదే
ఆ
ఆహా ఇంకేంటక్క
హ్మ్మ్ చెప్పాలి మూవీస్ చూస్తావా నువ్వు
అక్క
మూవీస్ చూస్తావా
తక్కువ అక్క
అవునా ఎందుకలా మరి
ఇగ ఈ అబ్బాయిని బట్టుకొని ఎడ జస్తాను ఇగ జూడను ఈనాని పండబెట్టడం అదో ఇదో ఏదో పని చేసుకోవడం మొదరిపోది ఫోనే ఎత్తవు
చలానిష్
ఇగా నీను పడుకుంటా ఆయనతో పాటు ఆయనతో పాటు పడుకోవడం పని చేయడంది అంత్
అవును మళ్లీ నీగుడా అలా అయినా లేచినప్పుడు పడుకోవడం కుదరదు ఇంకా
ఉ అదెందోగనీ ఆయన పడుకున్నప్పుడు నాకు నిద్ర రాదు ఆయన లేసినంక ఫుల్ లు నిద్రొస్తది
ఊ
ఆ అదేందోగాని
ఇగ అప్పుడు మల్ల పాలీచ్చుకుండా మల్ల బండ పెడితే పంటాడు ఇగ
ఆహా ఉ అవునా
ఇంకా మరి ఏమేంజెసావ్ మరి రోజు ఇంకా
ఏముందక్క ఇంగా గ్యాస్ అయిపోటట్టుంది గ్యాస్ బుక్ చేసుకోవాలా
ఉనా అవును రైస్ గ్యాస్ తా టేజ్ ఎక్కువఅవుతుంది
ఆ అవును అం మల్ల చిన్నపిల్లగానే లేస్ కొను కట్టలు మీ జెయాలంటే మంద్ అయితే మానేసి అ ఆలోచించాల్సి వస్తుంది ఏమన్నా
హ
గ్యాస్ బుక్ తెప్పియాలే అ
ఇంకా మరి ఏం చేస్ అందరు ఇంట్లో వాళ్ళు
బ ఎవరో మా ఇంటి పక్కన మా డాడీకి అది బండిమీకెళ్ళి కింద పడితే కాలుకి బొక్క అంటే ఇట్లా చీరిక బాసింది
అయ్యో అట్లెట్ల
అయితే బండి మీ నుంచెల్లి కిింద పడ్డారు కిద్దరు
అవునా
అయి
ఉహు ఉం
ఇగా రెస్ట్ ఇచ్చారు ఫార్టీ వన్ డేస్ రెస్ట్ ఇస్తే మా డాడ్కి ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు ఇక వాళ్ళు మాట్లాడతారు
ఆహా
ఉ
ఇంకా మరి
ఇంకా అక్క
మీ
అమ్మ ఉం అయిపోయిందక్క రాయడం
ఉం రాయడం అయిపోయింది
ఉం
ఐపొయింది నాది రాసు నువ్ ఏం చదువుకున్నావు
ఇంటర్ అయిపోయింది అక్క
ఏ గ్రూప్ ఇంటర్ లో
బై పిసి
ఆ
బైపిసి బైపిసి
అవు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం బైపీసీలో
అంటనే ఎక్కువ అక్క అన్ని పాట్స్ గురించి తెలుసుకోవడమే కానీ ఆ ఇది ల్యాబ్ లో చేయడం మంచిగా అనిపించేది
అవును
హు ఆ
చిన్నప్పుడు ఏ ఆ ఏ గ్లాస్ హాస్టల్ చిన్నప్పుడు ఇట్లా హాస్టల్ లేకుంటే ఇంటి దగ్గరయినా
ఇంటి ఇంటి దగ్గర నుంచే వెళ్లేద అక్క ఇంటి దగ్గర నుంచి ఎప్పుడూ హాస్టల్లో ఉండలేం ఉంటానంటే మా మమ్మీ వాళ్ళు అస్సలు ఉంచకపోయేది నన్నని మా ఫ్రెండ్స్ అందరూ ఆ హాస్టల్లో అంటున్నారు నేను కూడా ఉంట వాళ్ళతో నాన్న కూడా అసలు ఉంచకపోయేది నన్ను
ఓహా
ఇక వాళ్ళు ఇంటర్ లో పోతా పోతా అని ఎగిరినాంకా అంతలోకి మా డాడీ వద్దు వద్దు మా డాడీ పో అనేది ఒక రోజు రెండు రోజల కంట ఉండవు నువ్వు ఎళ్ళొస్తావు అనేసి నన్ను భయపెట్టేది నేను మా మమ్మీ పంపకపోయేది అక్క అసలు పో అని కూడా అనకపోయేది వరుస మాట వరుసకైనా పో అని కూడా అనకపోయేది మా మమ్మీ మా డాడీ పో ఆ టూ డేస్ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండవు నువ్వు నాకు దూరం ఉంను నువ్వు సార్లే పోయిరా అమ్మా పోయిరా చల్లగా పోయిరా అనేది ఆ కామెడీ కామెడీ అ
అవునవును
అట్లా మా మమ్మీ ఏ వదుంటే ఇక వద్దు అనే అంటది ఇక ఎటన్న బోధన అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు అమ్మమ్మ వాళ్ళల్ ఇల్లు మా ఇల్లు అంతే ఈగ
సమ్మర్ లో వెళ్ళలేదను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి
ఆ వెళ్ళేదాన్ని
హు మంచి ఉంటు సమ్మర్ లో ఎట్లా ఎంజాయ్ చేసేదానివి
ఇక మా అన్నయ్య వాళ్ళందరుూ ఉండేది ఆ ఆడపిల్లలలో నేనే పెద్ద ఇగ నన్ను ఇక గర్ పండుచూసుకునేది వాళ్ళు ఏడ్చిన కూడా ఏమ్మటే ఎం గావాలి ఎందుకుఎడుతూన్నవు బాగా అడిగేది
ఆహ
ఇగా ఈ సంబరాలు ఇక నాకు మ్యారేజ్ అయింది ఇగ నేను వెళ్ళ ట్లెను అందులో ఒకటి మా అన్నయ వాళ్ళు మాట్లాడట్లే
ఇరవై ఎందుకాల మరిగా
ఇగ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి ఏదో డిస్కషన్ వచ్చేసింది అనేసి వాళ్ళు నాతో మాట్లాడట్లే
అవునా అందరు ఇట్లా కలిసి ఉంటనే బాగుంటాది కని
ఇప్పుడు వచ్చారు రేప్ మ్యారేజ్ అనంగా వచ్చారు ఇ గట్లా మా మమ్మీకి కోపం వచ్చింది అంటే ఆడపిల్ల పెద్ద పిల్ల మామ్మో ల్లు ఐదుగురు అక్క చెల్లెలు అందులో అందరు కంటే పెద్దదాన్నె నేను ఆడ పిల్లలల్ల మగ పిల్లగాలల్ల మా అన్నయ్య
ఆహ
ఇంకా ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే ఫస్ట్ ఫస్ట్ మోదుగాళ్లు వచ్చి రెండు రోజుల ముందు వచ్చి పని అందుకోకుండా ఏమందుకో కుండా ఉంటున్నారు చేశారు అనేసి కూడా ఏం అనలే మ మమ్మీ కడుపులో పెట్టుకొని ఉన్నది అయిత అది ఇంకా వాళ్ళొచ్చారు ఫొటోస్ దిగారు పెళ్లి గంత ఉన్నా రు మా అత్తగారు ఇంటికి వచ్చారు అన్ని చేసారు ఇగా అన్నై పోయినంక మళ్ళీ మా అమ్మమ్మతోని ఏదో డిస్కషన్ వచ్చింది వాళ్ళ అక్కజల్లలకి అయితే అప్పుడు మ స్వామి వాళ్ళని మా అన్నయ్య వాళ్ళు తిట్టారంట అందరు అక్కజల్లలందరూ ఎవ్వరు నా కడప దొక్కొద్దు అనేసి మా అన్నయ్య అన్నాడంట మా పెద్దమ్మ కొడుకు అనేసేసరి కి ఇంగా మా మమ్మీ వాళ్ళ కోపం వచ్చి నీ నీ ఇంటికి అన్నానికి కొత్తున్న కూర కొత్తున్నారా నేను అవసరం లేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు మాకు అసలు సంబంధమే లేదు అనేసి అట్ల ఇగ లొల్లి వచ్చేసిం
ఉహు
అంతే ఇంగ
అవునట్ల అంటే బాధ అయితది కదా మరి ఇంక
ఆ నవును కదక్క
ఉ
ఆ ఆ
అదే మరి ఇంకా అయిపోయాయ అన్ని పనులు
అయిపోయినాయి చేసిన ఇక నైటే చేసా ఇగ మార్నింగ్ చేయలేదు ఇంగ నైట్ చేసేసి పడుకున ఇగ
ఉ
మంచిగ ఉ
చి
మీరు చేసార అక్క సానం ఆ సరే అక్క